హలో
నమస్కారం మేడం.
ఆ నమస్కారం మేడం. బావున్నరా?
బావున్నామండి. బావున్నారా మీరు?
ఆ బావున్నాం. ఏంచేస్తున్నారండీ?
ఎంలేదు అండి కాలి ఇప్పుడే తినేశం.
అవునా ఏంచేసారు? నాది కూడా అయిపోయింది. ఏం చే సారు మేడం లంచ్ డిన్నర్కి.
డిన్నర్కి ఆ అదే ఏమంటారండి దాన్ని ఎగ్ ఫై ఎగ్ కోడిగుడ్డు ఉల్లిగడ్డలో కొట్టేసినామండి. ఆ అం ఆ ఎగ్గు కర్రీ అండి.
ఆహా
అన్నమండి.
ఆ ఎగ్ కర్రీ రైస్.
రైస్ అండి.
అవును అవునులేండి. ఈ రోజు అవును ఈ రోజు మీ సైడ్ పీర్ల పండగ అయిపోయిందా.
ఆ ఈ రోజుకి లాస్ట్ అండి పీర్ల పండుగ. మొన్న స్టార్ట్ అయింది మేడం అది
ఈ రోజు ఇంకా నీళ్ళల్లో పడిపోయినాయి.
ఈ నేల వాడి పెళ్ళండి ఆ అవునండి ఈ రోజు లాస్ట్ అయినాండి పీర్ల పండ్ పీర్ల పండగ నా ఏ ఏ తొమ్మిది రోజులు ఉంటాయి అనుకుంట అండి
ఆహ బాగా చేస్తారా మేడం టూ డేస్ అయ్యి పండగ
ఆ బాగా చేస్తారండి అన్ని లైన్లలకు వస్తాయి ఇట్లా మా లైన్ కి వస్తాయి మేము ఆ దేవుని దర్శించుకుంటాం అండి ఆ విధి విధి తిరుగుతాయండి అవి నాలుగైదు పీరియలు వస్తాయివళ లా ముస్లిమ్స్ వాళ్ళు మంచిగా అనిపిస్తందిండి అక్కడ వెళ్ళ వెళ్ళినక్కడ కూడా మంచిగా అని ఇస్తాది ఈ రోజు జాతరలాగా అన్ని పెడతారండి ఆడ స్వీట్లు పెడుతు అ దేవునికి సానా ఇష్టమైనవని పెడతారండి అక్కడ అవి కొడుకుల అవ చక్కెర బిళ్లల పేర్లు స్వీట్ లడ్డూలు అవన్ న్నీ పిల్లలలకు ఇష్టమైన బొమ్మలు పెడతారు పిల్లల్నీ తీసుకుని వెళ్తామండి బాగుంటది
అవును అవునుందండి లాస్ట్ రోజునె ఇల్ పడే రోజు కాబట్టి అందరు వెల్తారు
అందరు వెళ్తారండి కంపల్సరీ మా దగ్గరే ఉంటే కొంచం ఏమైంది మేడం
మంచిర్యాల అంటే పెద్ద టౌనే కదా అన్ని ఉ ఉంటాయ మేడం కాంట ప్రైవట్ స్కూల్స్
ఆ ఉంటా అండి పెద్ద ఆ ఉంటాయి చాలా కాలేజీలో కానీన్ని ఉంటాయండి బాగా అన్ని ఉంటాయి
అవునా
మ్మ్ మాస్పిటల్లో ఉంటాయి మ చెయన్నీ ఉంటాయిండి ఎక్కువ శాతం ఆ ఊళ్ళలో అందరు సిటీకి మంచిర్యాలకే వస్తారండి
అవునవునండి ఇక్కడ అంటే మీ ఓన్ హౌస్ ఓన్ అయినా ప్రాపర్ యేన ఇది మంచిర్యాలో
ఆ అవునండి
ఓన్ హాౌస్ ఏనా ఆహా ఓకే మా మీది విలేజ్ అంటే ఫస్ట్ నుంచి మీ హస్బెండ్ వాళ్ళ ఊరేనా పక్కా ఇది
అంత లేదండి మా హస్బెండ్ వాళ్ళది వేరే ఊరు ఇక్కడికి వచ్చినామండి మేము ఉండ కొ ఇక్కడ ఉండడానికి వర్క్ పని చేసుకోవడానికి వచ్చినాం ఇదే సె ఇటే సెట్ అయినామండి మ్ ఆ వాళ్ళ నానమ్మ వాళ్ళ అందరు లు వేరే ఊర్లో నుండి వేరే ఊర్లో ఉంటారండి
అహా ఓకే ఓకే మీ సార్ ఒక్కరే ఇక్కడ వర్క్ మీరిక్కడికి వచ్చి సెటిల్ అయ్యారు ఆ ఇప్పుడు చాలా మంది ఏదో ఊరు ఉంటే ఇక్కడికి వచ్
ఆ అవునండి చాలా ఊర్లు ఉంటాయిండి పక్క పక్కకి ఫుల్లు బాగా ఊర్లు ఉంటాయి ఒక ఐదర కిలో ఒక రెండు మూడు గంటలు ప్రయాణంతో ఊర్లు ఉంటాయండి
హ్మ్ హు మంచిర్యలా అంటే ఇక్కడ ఆంధ్ర వాళ్ళు మా ఊర్ దగ్గర ఉండే ఒక ఇద్దరు ముగ్గురు బ్రదర్స్ కూడా అక్కడే బిజినెస్ అనమాట అక్కడే ఉన్నారు వాళ్ళు కూడ ఆ అక్కడే సె ట్లయినరు ఓ ఎప్పుడు మా చిన్న ఎప్పుడు వచ్చేసారు వాళ్ళు బిజినెస్ అనమాట సెట్టిస్ అంటారు కదా ఇట్ల షాప్ కిరాను స్టోర్స్ కానీ లేలైక్పో ఇంకాఅదర్ బిజినెస్ ఉంటయా వాళ్ళు అక్కడే ఆ అక్కడే సెటిల్ అయ్యారనమాట వాళ్ళు కూడ చ్చి మా ఊరయితే ఇక్కడ ఆంధ్ర వాళ్ళు ఒక త్రీ ఇద్దరో ముగ్గురో బ్రదర్స్ అందరు కలిసి వచ్చి అక్కడే సెటిల్ అయ్యారు వాళ్ళు
అవునండి అవునండి ఇక్కడ ఉన్నాయ్ జాబ్ వస్తున్నాయండి కొన్ని చాలా మంది ఇక్కడ వచ్చి ఉంటారు మంచల్లో జాబ్ చేసుకుంటూ
అవునవును ఎవరైన అదే ఏదైన ఉంటేనే ఒక చో నుంచి ఒక చోటికి వస్తారు ఏదో ఒక వర్క్ మీదనే డిపెండ్ అవుత
అవును ఆ
అంతే మీరు మీ ఎంతమంది మీరు సిస్ చేస్తున్నార
ఆ ఉన్నారండి సిస్టర్స్ మేము బ్రదర్స్ ఒక్కడండి బ్రదర్ ఫోర్ మెంబర్ సిస్టర్స్ అండి
అవునవున అక్కడే ఉంటారాదగ్గర దగ్గరనే
ఆ అంటే వేరే ఊర్లో ఉంటారండి మేమ్ మ మాత్రం నేను రెండో అమనండి నేను మంచిరాలో ఉంటా ఇంకొ వాళ్ళేమో ఇంకొక ఊర్లో ఉంటారండి
ఆహా దూరం గనే ఉన్నారు అయితే ఆహా మీ బ్రదరు మీ బ్రదర్ ఏం చేస్తుంటారు
ఆ ఫార్మర్ అండి మా తమ్ముడు వ్యవసాయం చేస్తారు అంటే చదువుకు నాన్న చేసేది నాన్న తర్వాత చదువుకున్నాడు కానీ వెళ్ళలే ఇగా అదే రూట్ లో తమ్ముడు వెళ్తుండు
ఆవునులెండి ఇప్పుడు అందరు చ చదువుకుంటుంటే అందరు చదువుకుంటుండే చేయాలిండి లాస్ట్ కు స్టేజకి రావాలీ కింద వస్తది ఇప్పుడు ఎట్లా ఉన్నాయంటే అందరు పొలాలే పండించే వాళ్ళు లేరు న్నారు ప్లాస్టిక్ తినడానికి ఏముంటదో
అవునండి అవునండి అదే ఇప్పుడు బాల
ఆ అదే అదే కానీ లాస్ట్కు మళ్ళా రివర్స్ సర్కిల్ తిరిగి తిరిగి అక్కడికి రావలి
రావాల్సిందే అండి కానీ వాళ్ళకి విలువ విలువ వాళ్ళక అంటూ ఒక స్టే ఒక ఉంచుతలేదు అసలు అది తెలుసుకుంటలేదు ఎవ్వరు
ఆ ఇప్పుడు ఏందంటే అందరికి అమౌంట్ మనీ మనీ మనీ అని పరిగెత్తుతు ఉన్నార ఆ లైఫ్ సర్కిల్ లో ఉంటుంది గాని రైతు ఏంది ప ఫుడ్ ఎక్కడ నుంచి వస్తుంది మనకి ఇవన్నీ ఎవరు మంచిగా ఆలోచించట్లేదు ఎంతసేపు ఉన్నా మేం బాగున్నామ మేము మా పిల్లలు బాగున్నారని ఆలోచిస్తున్నారంటే ప్రజెంట్ సిచ్యువేషన్ అలానే ఉంది ఎవరిదైనా
అట్లనే ఆలోచించ అండి వేరే వాళ్ళ కోసం అసలు ఆలోచించడం మొత్తం వాళ్ళ మనం పర్సనల్ విషయా వాళ్ళు వాళ్ళే ఆలోచించుకుంటారు ఇంకో పక్క వాళ్ళు ఏందా అని అస అసలు పట్టించుకుంటలేదు అట్లా మారిపోతుంది కాలం ఎవరు కష్టమ అయినా ఇంకొకరికి హెల్ప్ చేసే గుణం ఉండాలి కద
మాట్లాడడానికే కష్టం ఉంది ఇప్పుడు హెల్పింగ్ తర్వాత మాట్లాడడానికి కూడా కష్టం కష్టంగా ఉంది ఇప్పుడు ఒకరికొకరు ఈ సెల్లు ఇంటర్నెట్ వచ్చి
ఆ వచ్చి అవునండి చాలా బాగా దూరం అయిపో
ఆ దీనికి కనెక్ట్ అవుతున్నారు అందరు ఇదే దగ్గరవుతు ఉంది మనుషులు దూరం అయితున్నారు ఆ ఇంకా ఇప్పుడు ఈ జనరేషన్ ఇలా ఉంది వచ్చే జనరేషన్ ఇంకా ఘోరంగా ఉంటది అసలు అసలు ఆ పిల్లల కీ రెస్పెక్ట్ ఉండదు డిసిప్లిన్ ఉండదు ఏ ఉండట్లేదు స్కూలల్లో అబ్జర్వ్ చేస్తున్నాం కదా అస్సలు టీచర్స్ అంటేనే ఇప్పుడు ప్రజెంట్ ఉండే పిల్లలకి వ్యాల్యూ లేదుసలు మ్ ఈ జనరేషన్ ఇప్పుడుంది ఇంకా వస్ నెక్స్ట్ అసలు చాలా ఘోరంగా ఉంటది ఎలా ఉంటందో ఫేస్ చెయ్యలేం అస్సలు
అవునండి ఆలోచిస్తేనే భయం వేస్తుంది ఇప్పుడు పిల్లలు వాళ్ళని కంట్రోల్ చేయడానికే ఇబ్బంది బంధి పడుతున్నాం నెక్స్ట్ జనరేషన్ పిల్లల్ని ఎట్లా కంట్రోల్ లేడమో ఆలోచేస్తేనే భయమవుతుంది మేడం
అలా ఉంది ఆ ఫోన్ కి అడిక్ట్ అవుతున్నారు పిల్లలని పట్టించుకోకపోవడం వాళ్ళకి కి మంచి చెడ్డ ఏంటిది ఎలా అనేది ముందు మాట్లాడడం లేదు అస్సలు
అవును మేడం తెలుస్తలేదు మేడం వీళ్ళకి అలాగ చెప్పేటోళ్లు కూడా దూరం అవుతారు మేడం వాళ్ళు ఫోన్ కే అట్రాక్ట్ అయితారు పెద్దవాళ్ళ మాట అస్సలు వినటం లేదు
మ్ అంటే ముందు పెద్దలే సెల్లులు పట్టుకొని ఉన్నారు కదా వాళ్ళని చూసి చూసి చిన్న పిల్లలు వాళ్ళు ఆ సెల్ లో ఏం నేర్చ కుంటున్నారు ఏం చేస్తున్నారు అనేది అబ్జర్వ్ చేయకపోతే ఇంకా వాళ్ళు ఏ దారుణ అవుతారు కూడా
అవును మేడం అవును మేడం అవును అసలు ఫోన్ లో కొన్ని మనిషి ఉంటాయి కొన్ని చెడువు ఉంటాయి పిల్లలు ఏ నేర్చుకుంటదా అనేసీ చ్చి మనకు కొంచెం భయం అవుతుంది పిల్లలు అది వాడుతా అంటే తెలియని వయసు అవును మేడం
దేనికంటే నెగిటివ్కే తొందరగా అట్రాక్ట్ అవుతారు
అవును మేడం
మెయిన్ గా అదే ప్రాబ్లం ఇప్పుడు ఫేస్ చేసేదే అదే
అవును పిల్లల ఇప్పుడు పిల్లల ఏమో ఎవ్వరి చేతిలో చూడండి చిన్న
ఆహాహ వాళ్ళు వాళ్ళు వాడినంత అంతగా వాళ్ళకి తెలిసినంత యాప్స్ పెద్దవాళ్ళ కూడా తెలియదు వాళ్ళు ఎలా తెలుసుకుంటున్నారా అనేది ఒకసారి నా ఆశ్చర్యం వేస్తుంటది అసలు నాకైతే ఈ యాప్స్ అని వీళ్ళకి ఎలా తెలుసు ఎలా యూజ్ చేస్తారు వీళ్ళకి ఎవరు చెప్పారు అని
అ అనేశోక్ అవును
కవసరం లేదు వాళ్ళు వాళ్
తెలుసుకు ఓపెన్ చేసుకుంటరు వాళ్ళు వాళ్లే ఒక ఫైవ్ ఇయర్స్ బేబీ వాళ్ళు సెల్ ఎట్లా ఆన్ చేయడం ఎట్లా అది రీల్ చూడడం ఎట్లా ఫోను ఆ లీ చేయడం మన ఈ ఒపే ఆ ఓపెన్ చేయడం చూడడం అసలునా ప్రతి పూ ఉమ్ అసలు పట్టుకోడానికే రాకపోయే అయ్యాస్లా మరి మాట్లాడ్డనికి ఇక్కడ భయపడేటోల్లం అప్పుడు గీవన్నీ ఎక్కడ ఉండే మేడం ఓన్లీ ల్యాండ్ ఫోన్స్ ఉండే
అస్సలు ముందు వాళ్ళు కళ్ళు చిన్న పిల్లలు చాలా సెన్స్ టివ్ ఉంటాయి ఆ లోపల ఉండే ఐరేస్ తొందరగా దెబ్బతింటయి కానీ వాళ్ళు ఇలా బా చూస్తుంటారు సేల్లుని ఆ కళ్ళు ఇలా పెద్దగా పెట్టి చూస్త ఉంటరు
అవును మేడం జూమ్ చేసి అసలు కళ్ళు దెబ్బ తిని చిన్న పిల్లలకి తొందరగా సా
స్పెట్స్ ఇవన్నీ వచ్చేవి దాని వల్లనే మెయిన్గా ఉమ్ ఇంకే టి పడుకున్నారా మీ
థ్యాంక్స్ మేడం మీ విలువైన సమయాన్ని మాకేటాయించి
థ్యాంక్ యూ ఓకే బాయ్
బాయండి